హలో ఆ హలో హాయ్ సిస్టర్ ఆ హలో హలో హలో
ఆ వినిపిస్సుందా
ఆ వినిపిస్తుంది. సిస్టర్ మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది. తిన్నావా
ఆ తిన్న సిస్టర్. మీర్ తిన్నారా.
ఆ తిన్నా. అం అక్క నీకో గుడ్ న్యూస్ చెప్పేదా గుడ్ న్యూస్ శివ తర్వాత జోష్న ఇద్దర్లేచిపోయి పెళ్లిి చేసుకున్నారంట
ద్యేవుడా
తెల్లెదా నీకు తేల్వదే ఆ నాకు నిన్నా మౌనికా అక్క చెప్పిందిలే. వాళ్ళిద్దరేళ్ళిపోయేసి ఫస్ట్ ఆ ఆ పిల్ల ఫస్ట్ ఈ పిల్ల డ్రాప్ అయిపోయింది కదా కొద్ది రోజులకు శివ డ్రాప్ అయిపోయినడం ట వీళ్లిద్ధర్నిన్న ఆ
జ్యోష్న డ్రాప్ అయిందని
అదే ఇద్దరు డ్రాపయినారంట నిన్న నిన్నే నిన్నను ఆ నిన్నేమో మ్యారేజ్ చేసుకునే పోయినారంట ఆ పిల్లకు వాడికేంతక్క గ్యాపు ఆరు సంవత్సరాలు గ్యాపు
ఎవరికి శివా పెద్దా
శివా చిన్న శివాకి కి ఆ శివాకు ఇరవై రెండో ఇరవై మూడో
హా
జోష్నాకు ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో
అంత వయసుందా ఆ పిల్లకి
ఆ
దేవుడ్డా
తెల్దు. ఆరు సంవత్సరాలు గ్యాప్ ఇద్దరు పయ్యి పెళ్లి చేసుకున్నారు స్రవంతి మేడం వచ్చేసి ఫోటో చూపిచ్చిందంట ఆ మొబైల్లో మౌనికా అక్కకి మౌని క క్కోచ్చేసి ఆచర్యపోయిందంట అబ్బో పెళ్ళి చేసుకునేసినరంట వాళ్ళ పేరెంట్సేమో ఒప్పిచ్చినా మరి వాళ్ళ పేరెంట్సో మరి కాదో తెలియదు. ఇద్దరు పెళ్లి చేసుకునయితే ఫోటో పెట్నారంట
ఆ
మ్ ఏమన్ననా అసలుకి పోనీలే అట్లన్న వెళ్ళిపోయి చేసుకో అయిన ఎంత ఏజ్ గ్యాప్ గదా
ఆ డ్రాపయ్యి మ డ్రాపయ్యి మళ్ళీ చేసుకో కున్నారంట్నా
ఆ ఫస్ట్ జోష్న పర్చేస్ను పర్ పర్మిషన్ అడిగిందం టా సార్ ఇట్లా మా అమ్మక్ బా మా అమ్మక్ బాగలేదు ఇట్లా మీరు లీవ్లీస్తారని అడిగింటే మీరు ఎప్పుడూ లీవ్ లడుగుతానే ఉంటారు ఒక పని చేయండి. వన్ డే తీసుకునేసేయండి. తర్వాత కావాలంటే మళ్ ళ్ళి డ్యూటీకి వచ్చేయండంటే లేదు సార్ నాకు త్రీ డేస్ అట్లా కావాలంటే అట్లయితే సర్లేండి సార్ మా వాళ్ళకి బాగలేదు సీరియస్గా ఉందని చెప్ తున్నా కూడా మీరు లీవు లిచ్చేది లేదు. నేను డ్రాప్లే నేను నిలిచిపోతాన్లే అని చెప్పిందంటా ఆ ఇంగ మరుసటి రోజు నుంచి రాలేదంటా జ్యోష్న రాలేదని చెప్పి శివ కూడా రెండు రోజులేమో వచ్చినాడంట మళ్ళ డ్రాప్ అయిపోయినాడంట ఆమె రజనీ వచ్చేసి ఏం శివా నువ్వు రావడం లేదం ంటే మేడం నన్ను డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్నారు. రు నాకిట్లా హెల్త్ బాగాలేదు కదా అని చెప్పినాడంట.
ఆ
నిన్న పోయి పెళ్ళి చేసుకున్నారంట
నిన్న చేసుకున్నారంటానా
ఆ నిన్న చేసుకున్నారంట అహా నిన్ నిన్నంటే నిన్న గా ఉగా అది ఫెస్టివల్ ఉంది గదా ఉగాది ఆ ఉగాది రోజు చేసుకున్నారంటకా
పాద్యమి రోజు పెళ్లి చేసుకున్నారు
ఆ పెళ్ళి చేసుకున్నారు ఆనె స్టేడేజ్ పెట్టింటే స్రవంతి మేడం వ చేసి మౌనిక అక్క కి చూపించిందంట వాళ్ళే పెళ్లి చేసుకొని స్టేటస్ లు పెట్టినారంట
ఎవరు
శివ ఆ శివనో జ్యోష్ననో ఎరో పె ఆ నేం చెప్తే ఎస్టోర్ లో ఉన్నారు గదా ఇంకా ఇద్దరు కపుల్స్ ఎవరు ఆయన్న కుమార్ అన్న ఆవిడ పేరు ఏం పేరు అశ్విని అక్క వాళ్ళు వాళ్ళిద్దరు కూడా చేసుకుని ఏసి చేసు కోనేయిల్ సింది పెళ్ళి
ఆ ఇదా
ఆ వాళ్ళిద్దరు గూడా ఇదే అంటా నీకు తెలియదా
ఆహా కుమారు అశ్వినీ తేలిదు నాకు
అమ్మ వాళ్ళ వాల్లు వా వాళ్ళిద్దరు హ జోడీస్ ఇల్లిద్దరు ఈ జోస్నా శివ ఆ కుమారన్నా అశ్విని అక్క ఏమంట అంటే బయటపడలేది ఒక రోజు వచ్చింది బిర్యానీ బిర్యానీ తీసుకొని వచ్చిన తినురా అనింది ఆయమ్మకు అంత అయిపోయింది అసల్ అసలకి ఒక రోజు పార్టీ అని చెప్పేసి అమెరికన్ బారింది జూడు ఆడ దిగేసినారు ఎవరు జ్యోస్నా అశ్విని అక్కా ఆ ఈ పిల్లా జ్యోస్నా
ఆహా
నేను చెప్పేస్తిని మౌనికక్కతో వీళ్ళిద్దరు గూడా పెళ్ళి చేసుకోనేల్ సింది సరిపోయింటుంది జోడి జోడని పట్నే ఇంగ ఆపేయి నువ్వు అని చెప్పేసింది
గుడ్
అక్క సరే రేపు డిమార్టు కి వాళ్ళకెం ఏం లేక్క లవ్ చేసుకున్నారు ఏ లవ్ చే చేసుకుంటే ఏజ్ కేమని చెప్ప
అంతే లె
మ్మ్ ఆ పిల్ల ఏం జెప్పింది దేల్సునా బ్యాగుళూరులో మా బావను మా బాయ్ ఫ్రెండు ఉండాడూ.
ఔను అదె కద జెప్పింది వాల్ బావ వున్నాడు.
అదె అది స్టోరీలంత చెప్పిందీ. లాస్ట్ కు మాక్ అహ ని నీక్ నీకు తెలియదు మాకెప్పుడు నుంచో తెల్సు మౌనిక అక్కకి నాకు మేమూ గోడౌన్ లోకి ఎళ్ళినామ్ ఏవురికి ఆహ కాదు కా మేమ్ ఒక రోజు నీకు నీకు కాదు ఆదిలక్ష్మికో శ్రావణిక్కకొ ఏవరికో తెలుసు మేం గోడౌన్ లో మాట్లాడుకుంటా ఉంటే ఏ అపిల్లోడు శివ వచ్చేసి సీరియస్ అయ్ పోయ్నారు అబ్ మౌనికక్క ఉల్య బ్బ ఇద్దర్ ఇద్దరు జోడీలు సరిపోయినారన్న బాట్నె పొట్టి నీది బాగుండదని జెప్పేసి మాట్లాడలేదు కొద్ది రోజులు ఆ ఆ మళ్ళీ లాస్ట్ కు ఈ పిల్ల గూడ వాడు ఏదన్న సరె జోస్నా ఏదన్న వర్క్ చెప్తెగినా ఆ అసల్ నేను చేయ్యను అనుకొ ఉన్న వాళ్ళకె హెల్ప్ చేస్తా ఆ అపిల్ల గన ఏదన్న చెయ్యొద్దు అంటె మనకి హెల్ప్ కూడ చేసెవాడు గాద్ కాదూ అప్పుడె మాకు అర్థం అయిపోయింది వీళ్ళిద్దరులె అనేసి వి హౌను వీళ్ళిద్దర్ చేస్ కున్నారు. యింక స్టోర్ లొ ఇంగ జాయిన్ చేపిచ్చుకోరెమొకదా? ఇట్లా ఎంత మంది అయిన ఇట్ల జేస్తారు. హూమ్ ఎట్లన్న జేస్ కోనీలె, సార్ వాళ్ళ అందర్ కి, మేడం వాళ్ళ అందరికి దెల్ స్ పొయింది. పోతె పోన్ లె లవ్ జేస్ కున్నార్ అట్ల చేసుకున్నామ చేస్ కున్నారు. అయిన కానీ య ఒక ఫోర్ ఇయర్స్ అన్న అయితే, ఏమన్న అనుకోవచ్చు ‌మరి సిక్స్ సెవెన్ ఇయర్స్ అన్ అంటె ఇంగ అంతె,
అంతే గదా, అదె ఎలా ఒప్పుకున్నార్ అబ్ బా ఆ అమ్మాయి, ఆల్రెడి రిలేషిన్ లొ ఉనిందీ.
యేమొ యేమో, అసల్ తెలేన్ గూడ తెలియదు కా, వాడు మేమ్ మనల్ న్ మనల్ నేజ్ అడుగుత ఉన్నాడు. ఆ పిల్లోడు, యింక మీ ఏజ్ ఎంత మీ ఏజ్ ఎంత? మీరు ఇదిలే అదిలే అని. అనేశ్యా, వాడు యేకంగ ముసిల్ దాన్నె పెళ్లి జేస్ కోనివచ్చి
సరె సరె మాట్లాడ్లా నువ్ శివాక్ ఫోన్ జేసె,
నేన్ మాట్లాడలేదు నెంబర్ ఉంది. నేను మాట్లాడలేద్ చెయ్ లేదు. ఉమ్ ఆ పిల్లక ఆ పిల్లకి, ఎంతక మా ఏజు వావ్ శివ తమ్మ్ తమ్ముడు తమ్ముడు అని పిలిస్త అండె వాడు, వాడికి ఎంత ఇరవై రెండు, న నీకెంత శివ యిప్ ఇప్పుడు అంటె, నాకు జస్ట్ ట్వంటి త్రీ అని జెప్,
ఔను,
ఆ ఇగ ఆర్ ఆరు సంవత్సరాల గ్యాపు, లవ్ జేస్ కున్నారు. పెళ్లి జేస్ కున్నారు. ఇంగ నాగ్ దెల్సి స్టోర్లకీ, వాళ్ళు ఇప్పుడె రారేమొ, అంగ కొద్ది రోజుల్ పోయిన తర్వాత అబుడు ఒసర్ లేపోతె ఏమొలె, ఏదన్న అనుకుంటె అన్ కోనీలె, మనం చేస్ కునేస్ నాం అంతె అనుకుంట.
ఊమ్మ్ ఏమో లే ఏమన్న బొని, చికెన్ జేస్త ఉండ.
ఊ అమ్మా నాకాంగోకు విషము, యెవురా నాగేంద్రన్న ఉండాడు జూడు, ష్ ఆన్న తర్వాతా, స్టోర్ లొ ఒక అక్క మాతొ మాట్లాడతావునింది. కా ముక్కుకి రింగు పెట్టుకో ఉంటుందిలె. అదె ఎనకమ్మట తిరుగుత ఉంటుంది. అయమ్మ ఆయక సాయన్న కల్ సి బైక్ మీద ఇద్దరూ అగొ అదేది హక్ చేస్కొనేసి- ఆ పొయ్ నారంట, రెస్టారెంట్ కొ ఎక్కడికొ, నాగేంద్రక్కా
నాగేంద్ర దెల్సు, ఆ అమ్మాయి ఎవరు?
కా టీ షర్ట్ వేసుకుంటుంది ముక్కు కిట్లా రింగ్ పెట్టుకుంటుంది చూడు
మన కోరా నాన్ కోరా నాన్ కోరు మీనా
మీనానో ఎవరో నాకు తెలేదు మనం ఉన్నప్పుడు ఎప్పుడు వ అన్న ఎనకమ్మటే తిరుగతా ఉంటుంది టీ షర్ట్ వేస్ కొని ఉంది
ఆహా
ఆ వాళ్ళిద్దరేమో బైక్ లో వెళ్ళారంట కా అది వీళ్ళు చూసినారంట సార్ వాళ్ళు చూ ఆఈడ సార్ వాళ్ళు వాళ్ళు చూలేదంట జస్ట్ మిస్ అంట అక్క వా వర్క్ చేసే వాళ్ళు చూసినారంటే వాళ్ళ ఇద్దరిని
ఆ
స్టోర్ లో వర్క్ చేస్తా ఉంటారు కదా
స్టోఏంది
మన స్టోర్ లో వర్క్ చేస్తా ఉంటారు కదా అమ్మాయిలు వాళ్ళు చూసినారంట బయట జస్ట్ ఇంగ ఫైవ్ మినిట్స్ అయింటె సా ఆర్ వాళ్ళు చూసేసే వాళ్ళంట ఎట్లా తప్పించుకునేసినారు అనేసి అనే ఉమ్
ఉమ్.
ఏందో మరి అసలుకి మరి విచిత్రంగా. దాణంగాసం స్టోర్ లో.
చిన్నప్పుడు ఇలాంటివేవీ లేవు కదా గీతారెడ్డి వచ్చినంక ఇవి ఎక్కువైపోయినయ్..
ఆ సిద్ధార్థ సార్ ఉన్నప్పుడు ఏం సిద్ధార్థ సార్ ప్రొద్దుటూరులోనే మనం నాకు కనపడి. వినడు సారు కానీ నేను వెళ్ళలేదు చేయలేదు ఏమి ఏమి ఇదే అని సార్ల్లో. ఆ సార్ ఉన్నప్పుడు స్్రిట్టు కొనేందుక సార్ లేకపోయేసరికి ఎవరికి. గర్ద వాలంగా. ఒక సార్ వాళ్ళు దస్తకిిన సార్ కూడా ఎవరిందిక్క నేను లేపుకొని పోలి.
పెళ్ళి అయిపోయిందండి కదా ఆయనక.
వైఫ్ ఫోటో కూడా స్టేటస్ పెట్టినాడు నీకు పెట్టలే అవని. ఇంకా క.
లేదు పెట్టలేదు.
సేమ్ అయన ఉన్నేట ఉందికా అదే హైట్. అవే ఫేస్ కట్టు అది అట్నే ఉంది. ఈయనకి రౌండ్ గా ఉంది ఆమెకి కొంచెం కోలగా ఉంది ఫేస్ అంతే. పిలాలు వలీ వాయిరు చ.
ఆ లీవ్ సండే కదా.
ఉమ్. సర్లే మౌనికక్కకంట కాల్ జయయిి నువ్వు నాక మౌనిక. అక్కడే నాతో కూడా చెప్పింది అమ్మా షాక్ అయిపోత నిన్నయితే నేను.
ఎవ.
ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో.
ఏమలే అనా పో పోనీ పెళ్లి అయితే చేసుకున్నారు. కదా వీళ్ళ గురించి కూడా ఏదో రూమోస్ వచ్చినాయ. చెప్పిందామని. అదే ఎంత బా. అది పిల్ల పేరు ఏం పేరు అక్కడ ఉంటుంది చూడు.
జెరూషణ. జరుూష కాదు ఆ పిల్ల మిల్క్ పేస్ట్ ఆ. అదే జయలక్ష్మిీే.
ఆ.
అది అది. అది చెబప్తా అంటే నాకు అసలుకైతే నమ్మబుద్ధిగాలి ఆయన ఫేస్ చూస్తే ఎంత మంచి వాళ్ళ లాగా ఉన్నాడుగా. ఆయన బియ్యే సైమంలో చేసినాడంట. అయమ్మతో ఆయన పోయ్యేసి ఉన్నా ఉన్నాడంట అయమ్మకు వచ్చేసి హాస్పి. హాస్పిటల్ కి వెళ్ళారట ఏదేదో. అన్ని అందరికి జరూష ట్రైనింగ్ ఇస్తానట్టుంది.
ఏమోలే సువర్ణ.
నవీన్ సార్కమ్మా పెళ్లిి ఫిక్స్ అయినట్టుంది. మొన్న మొన్న బాధ పడతా ఉడుందంట జరూషా.
ఉమ్.
ఉమ్.
ఏమని.
సార్కిేమో ఆయనకు కూడా పెళ్ళలి చూపులు వచ్చినారంటే పెళ్లిి ఫిక్స్ అయిపోయింది అన్నట్టుగా ఏమో చెప్ప్పినారంట. లాస్ట్ ఇయర్ లో జరుష ఏమో ఆ. బాధపడతా ఉంది మౌనిక అక్కడ మళ్ళీ నువ్వు అత గుర్తి చెప్పొద్దు ఆయమ దగ్గరన్న. హాయ్ అమ్మ వితౌట్.